వినిపిస్తున్నా అండి
పిస్ందండి మీకుంత సన్నా బాగున్నా మీరు బాగున్నారా చాలా రోజులు అయిపోయింది కదండి
అవునండి చాలా రోజులు అయంది ఎట్లు ఉన్నారు
ఆ పాయ మేం బానే బాగున్నాం మీరు భోజనాలు చేసేసినాం అదే మా ఇంటికి వస్తారేమో ఇన్వైట్ చేద్దామని
అవునా నైట్ వస్తామ అండి డిన్నర్ ప్రిపేర్ చెయండి మరి
ఆ రండ నైట్కి విశేజ
పిల్లలు ఏముంద ఆడుకుంటారు ఇంకా సమ్మర్గా మా మా పాప వాళ్ళా ఆల్రడి ఎగజమ్స్ అయిపోయా అవి ఫైనల్ ఎగజామ్స్
ఆహా అప్పుడే అయిపోతాయ
ఆ వీలది ఫస్ట్ అయిపోతుందండి
అవు నా సరే అండి
ఇప్పుడు మళ్ళీ సెకండ్ క్లాస్ పోర్షన్ స్టార్ట్ అవు అది రేపే స్కూల్ స్టార్ట్ ఆఫడే స్కూల్స్
మళ్ళా స్టార్ట్ అయ్యంగా వంటలు పెంటలు
ఆ స్టార్ట్ ఇంకా ఏప్రిల్ మంత్ వరకు ఉన్నావి మే లో హాల్ ఇం ఏప్రిల్ నుంచి హాలిడేస్ ఇంకా
ఆ బెటరే
అ
ఇ నవా వచ్చ చాలా పిడుగున్నట్టుంది కదండి వాయిస్ ఎంతగానోం వస్తుంది
అవును చాలా పిడుగు పెద పెద్దపాప సైలెంట్ చిన్నపాప వయోలేంట్ ఆ తిన్నారా అండి మీరు
తిన్నామ అండి మీరు తిన్నారా
తిన్నాము పడుకొని ఉంటారేమో అ కునా సర్లే అని మళ్ళీ కాల్ చే ద్దామని చేసిన
పడుకోలేదండి
మొన్న ఒక సాంగ్ పాడారు కదా మీరు హలో
నిద్ర పడట్ లేదా
నిద్ర పట్టట్లేదు అసలు సమ్మర్ కదా ఉడకపోస్తున్నట్టుంది
ఏ సాంగ్ అండి ఏదో సాంగ్ అంట
మొన్న ఒక సాంగ్ పాడారు కదా ఒకసారి వాడండి బాగా పాడారు ఆ రోజు
సాంగ్స్ అన్నీ మా మమ్మకివచ్చండి మేమేద
అ ఆ మా పండు చెప్తుంది చూడండి ఆ పాట
చెప్పండి పండు గా రు
అలల్ల చంచలమన్ ఆతతముందని అలవాటు చేసేను ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలా
ఆ భలే పాడినవ్ విన్నారండి సాంగ్
బా పాడిందా అండి మా పాప
చాలా బాగపాడుతుందండి.
ఉమ్ ఆ అంటే తనకి క్లాసిక్ కల్ డాన్స్ కూడా నేర్పిద్దాం అనుకుంటున్నాము
నేర్పించండి క్లాసికల్ డాన్స్ ఇప్పుడు
ఆ సమ్మర్ కదా తనకు కూడా ప్రాక్టీస్ అవుతది
ఉమ్ అన్ని నేర్పిస్తేనే బాగుంటదండి
ఉమ్మ్ అదే ఇక్కడ నోమా దగ్గర గదుమ్
ఆ నేర్పించండి మరి నేను మ దగ్గర అయితే అక్కడ బాగుంటందంటే నేర్పించండి బాగా నేర్చుకుంటే బెటర్
బెటర్ ఉమ్ అదే క్లాసికల్ డాన్స్ పిల్లలకి మన సంప్రదాయం డాన్స్ కదా సంస్
ఆ అన్ని నేర్పించాలని డి పిల్లలకి ఒక్కటే అ ప్రతి దాంట్లో ఉంచాలి
అదే ఆల్ రౌండర్ అలాగుంటేనే పిల్లలకి ఫ్యూచర్ బాగుంటుంది ఈ జెనరేషన్ లో ఉమ్ ఇంకా అండి వెళ్ళ వె కాలేజ్కి ఎళ్ళారా అన్నయ్య
ఆ ఎల్లలేదండి హాలిడే ఈరోజు
హాలిడే నా ఏం చేసే మరి అన్నయ్య ఇంట్లో
ఏం లేదండి ఫోన్ చూస్తున్నాడు ఎక్కడ ఫోన్ లోనే ఉంటాడండి. అసల్ పడుకుంటాడో ఫోన్ చూస్తడు లేస్తడు తింటడు పడుకుంటడు ఫోన్ చూస్తడు అదే పనండి
కన్లు కరాబ్ అయిపోతాయ్
ఆ అయినా వినరండి అవసరం
ఊమ్ అస్
దొరుకుతాయ అండి. ఇంకోక్ కోడానికి ఏ డెకరేషన్ లైట్స్ ఎక్కడ దొరుకుతాయి అండి.
బేగం బజార్ అండి చాలా తక్కువ రేట్ లో దొరుకుతావి
బేగం బజారేనా ఆహా అదే మ న్ మే ఇంక పో చాల చూసినామ అండి చాల బాగుండే అందుకే అడిగిన
ఆ పూజ మేము అయ్యప్ పూజ చేసాం కదా! అక్కడ మేము ఆ రోజు అయ్యప్ పూజన్నా ఒక జూమా తీసుకున్నాము. అ నార్మల్గా తక్కువలో
హ్మ్ ఉ
బా అనిపించిన మాకు ఆ జుమాత్
అదే అంటున్నా అండి అదే చాలా బాగుంది. మరి ఎక్కడ తీసుకున్నారని, అడ్రస్ కనుక్కుంటున్నాను.
ఉ బేగం బజార్ లో తీసుకున్నాము బా అవుంది. ఆ రోజు పూజలో లైట్స్ వేయగాన్ చాలా అట్రాక్ట్
ఆ అవునండి నేను అదే చూద్దాం అనుకున్నాను. నను అట్రాక్టివ్ ఉండే అసలు
ఆ
అది లైట్ పెట్టుకుంటే బాగుం షాప్ డెకరేషన్ ఐటమ్స్
చేసి కాలి ఒక జూమర్ లైక్స్ వస్తే చాలా బా అనిపించి ఉండే
అవునండి బాగుం అంటదని
ఇంకా మళ్ళి అదే ఏరేవిలా మసయ్యప్ప
ఆ
బాగుంటున్నారు
ఇయ్యరే తి చూసామనమాట అయ్యప్ప పూజవి మేము
అవును న
పోటీస్ వాళ్ళు ఇంకా చాలా బాగా చేశారు అయ్యప్ప పూజ
ఆ మేయిన్ కూడా వెళ్ళదామ అండి పూజలకి చాల బా బయన ఉండే ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి అసలు ఎంత బాగా చేస్తారో ఏం
కదా ఆ ఫ ఫటీ వన్ డేస్ స్వాములు నిష్టగా ఉండము పూజ చేయడము బాగుంటుంది చన్నీళ్లతో స్నానం చేయడం చెప్పులు వేసుకోరు ఉ
నా మీ పాప ఏంటంటడి అట్లా అరుస్తుంది అసలు
ఏ మా పాప అంతే అండి తాను ఎవ్వరు వచ్చినా అడుస్తూనే ఏ ఉంటుంది
అసలు ఏమి మాట
మాట విణ తానయ
తనకు పశాత్త అస్తుందండి
ఆ ఇంకేం చేస్తున్నారు
ఏముందండి ఖాళీ అండి ఇంట్లో కూర్చోవడం తినడం పడిపోవడం
రేపు షాప్కి వెళ్దాం వస్తారా
ఏం షాప్కి వెళ్దామ అండి
ఇక్కడ ఏంటి షార్ప్స్ ఇవి ఇదే బ్లౌజ్ పీసెస్ తీసుకోడానికి వెళ్దాము
బ్లౌజ్ పీససా సరే అండిద్దా
పోని అంది ఆ ఇంకేముంది ఇంకా మీరే చెప్పాలి ఇంకా ఎలా అడి ఏం జతారు ఇంకా
ఏం లేదండి అసలు
అవునుష్ట ఆ ట అయిందా మీరు మీరు ఫ్యాషన్ డిజైన్ కోచింగ్ తీసుకుంటున్నారు కదా
ఓ ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఇకా
కాలేదా
ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉందండి దాని తర్వాత వెళ్ళాలండి ఇంకా
మీ మేడంది మ్యారేజ్ అయింద ఏమో కదా
అవునండి మ్యారేజ్ లో బాగా చేసుకుంది ఆమె నేను చేస్తున్నా అండి
ఆహా ఇక్కడికి వచ్చారా మరి ఇక్కడేనా
ఆ చూసినదండి ఆ చాలా రోజులైంది వచ్చి కూడా ఎంజాయ్ చే కొన్ని రోజులు ఎంజాయ్ చేసి క్లాసెస్ కూడా సాధా మేమ కొంచెం లేట్ గా వెళ్దామని ఆగినమండి
ఓ గ్రేటే దాని బానే వర్క్ చేస్తాను
ఆ అండి అసలు మార్నింగ్ చేస్తుంది మధ్యాహ్నం చే ఒక క్లాస్ ఈవినింగ్ క్లాస్ ఎన్ని క్లాసులు చెప్తానండి
ఎంత అండి ఫ్రీ ఆ అది
ఆహా మనే అండి
బోరినెయ్యి ఉమ్ మేము కూడా చూసాము మొన్న మా తెలిసిన వాళ్ళు ఎవరెవరు కీర్తి ఆ ఏమో అని పెట్టారు
క్రి క్రీతిలో క్రీతిలో అయితే ఫ్రీ అండి
ఉమ్ ఆ అదే పెట్టారు చూసినాం మేము కూడా నేను వెళ్దాం అనుకుంటాను మా పిల్లలతోనీ కుదరదు కదా
అదే అండి
ఉమ్ అందుక
చూసుకొని వెళ్ళండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రీగా అంత మంచిగా ఎవరు నేర్పించరు
కదా అదే అనుకుంటున్నా ఎంతే ఏదో ఒకటి చేయడానికి కూడా
చాలా బ్రాండ్ స్ ఉన్నాయి అవి కూడా మీరు ఒకసారి ట్రై చేయండి
ఉమ్ చేయాలి ఈ పిల్లలు మా చిన్న పాపని కూడా స్కూల్ లో వేస
ఆ పిల్లలు ఇంకా అంతే అండి వాళ్ళనీ స్కూల్ వేసినాకనే చూస్త డేవైనా
నీది ఇప్పుడు ఏం లేను
అండి ఉమెన్స్ అన్నప్పుడు కష్టం ఇట్లా ఉంటే
ఆ కాదా
అదే
అబ కూడా స్కూల్ క వెళ్తే అన్ని చేయడానికి ఉంటుంది
అదే అండి నేను కూడా అద అందామ న్నాన మీద
స్కూల్లో లో పోన ఇప్పుటీ చే చేద్దామంటే అన్ని స్కూల్లో బిఈడ అంట
మీ చిన్న పాప అసలుచర్ సార్ మిమ్మల్ని
హట అచ్చరట అచర
బెటర్ అండి
ఆ
అసలు చెప్పిన మాట ఒక్కటి వినద అనుకుంటా కదా అండి
వేళదు అ సే నర్తాను మత్తం అమ్మాయ గాని మొత్తం బాయిల్ ఆ చేసే
ఆస్తనే అర్దమతు అ
అలరి పడిగు
అల్లరి బడుగంటే అల్లరి పడుగు అట్లా ఫోన్ లోనే ఎలాారు వస్తుందిగాంటసర ఏమకుంటా స ఇలాంటివి ఉంటది
అవును అల్లారి పీడిగా అంటే అల్లారి పీడిగా
మట్టే అరవాడ
ఆ కదా
అదే అండి
క్క
చెప్పాలండి మీరే
ఇంకా ఇంకేము ఉందండి పిల్లల రోటీన్ ైఫ
ఆ ఎప్పుడు అదే ఉంటదండి అందుకే బయటికి వెళ్ళాలండి బైక్కి వెళ్తేనే కొంతమంది పరిచయం అయితారు అన్ని తెలుస్తాయి మంచి ఉంటంది ఏమనా చేయవచ్చు